ఆ చెప్పండి ఎలా ఉన్నారు.
బాగున్నారా నేను బాగున్నాను.
ఆ నేన్ బాగున్నాను.
తిన్నరా.
మీరు అయింద డిన్నర్.
ఆ తిన్నానండీ. ఇప్పుడె. ఏం జేస్తున్నారండీ
ఏ ఇట్ల కూర్చొని ఉన్నాను
ఉమ్
ఇలా గూర్చున్నం వర్క్ అయిపోయిది ఇలా కూర్చున్నాం మీరు
ఏమ్ కర్రీ కుక్ చేసారండి
మాది ఈరోజు పప్పు మాద్
అ మొన్న లాస్ట్ ఫెస్టివల్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారుగాది
ఆ బానే సెలెబ్రేట్ జేసుకున్న
అ
బానే సెలెబ్రేట్ జేస్కున్నాం మీరు ఉగాదియా ఉగా ఉగాదియా
హోలీ హోలీ సారీ
ఉమ్ అ బాగే సెలబ్రేట్ జేసుకున్నాం మీరు
ఉమ్ సేమన్ అంత అంటే ఈ ఇయర్ మనం హోలీ పెద్దగ సెలబ్రేట్ ఏం జేసుకోలేదు
ఉమ్ హు
రీసెంట్గా మీరు ఏమన్న మూవీస్ చూసారా
మూవీస్ అంటే చూసాము అంటె నార్మల్ ఫన్ని మూవీసు చిన్న చిన్నవి చూసామ్
ఔనా
ఏ బాంది మూవి గూడా ఇంట్రెస్ తుండ ఉంది అంటే అది ఒక్క కిట్స్ గురించి అలా ఆ ఇల్ ఏ ఆఫ్టర్ మ్యారేజ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఒస్తే ఎలా ఫేస్ చేస్తారు అని చెప్పి స్టోరి బాంది ఇంట్రెస్టింగుంది బావుంది బాంది వాళ్లని అంటే వాళ్ళ ఫాదర్ కు అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు ఆ పర్సన్ కాపోతే ఆ అమ్మాయి కోసం యాక్సెప్ట్ చేషినట్టు యాక్ట్ చేస్తాడు ఆ అబ్బాయి చనా సఫరయితాడు దాని వల్ల ఆ అమ్మాయి ఆ అమ్మాయ్ ముందు వాళ్ల ఫాదర్ హా వాళ్ళ హస్బెండ్ తో ఒకలాగా అమ్మాయి లేనప్పుడు ఒకలాగా అట్ల యాక్ట్ చేస్తూ గూడా చాలా సఫరయితూ స్టోరీ బాంది ఇంట్రెస్టింగ్ ఉంది లాస్ట్ కు రియలైజయితాడు ఓకే ఇబ్బాయ్ మంచివాడే ఆమెగ్గూడా కిడ్స్ ఇంపార్టెంట్ కాదు నువు అంటే వాళ్ళ హస్బెండ్ ఇంపార్టెంట్ అన్ జెప్పి స్టోరి బాదీసుకెళ్లారు బాంది
ఉమ్హూ అ చెప్పు
అదే
ఎంటి అంటే టీనేజ్ లవ్ స్టోరీస్ అనుకుంటా
ఉమ్ ఓకే
ఆ సొ ఏంటి అంటే ఒక అమ్మాయి వాళ్ళ డాడీ ఏమో కార్ డ్రైవరు
ఓకే
సో ఏంటి అంటే ఆ అమ్మాయికి స్కూటీ అంటే బాగా ఇష్టం స్కూటీ నేర్చుకుంటే అమ్మాయి అంటే బాగా ఫోర్సఫుల్గా అడుగుతా ఉంటుందినమాట స్కూటీ నేర్పిస్తు నేర్పిస్తే నాకు స్కూటీ కొనిస్తావా అది ఇది అనుకుంటా
హా ఓకే ఓకే
చూసారు
ఆ రీసెంట్ గా అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్
అది కూడా నాకొంచం బానచ్చింది యాక్టుల్ల్య్ గ నేనొక సాంగ్ కి కనెక్ట్ అ మూవీ చూసాను
ఆ అదే సాంగే బాగా
ఫేమస్ అయిపోయింది సాంగ్
హ్మ్ ఆ ఒకటే సాంగ్ కానీ అలా ట్విస్ట్ ఏంటంటే హీరో
ఆ అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది మూవీ ఆ రేషెడ్యూల్ కొట్టు
బానే తీసాడు గాని అది దాని అ కొంచెం ఓవర్ హైపర్ టెన్షన్ హైపర్ ఓ యాక్టివిటీ లాగా ఓవర్ యాక్టింగ్ కొంచెం హీరోయిన్ కంటే వాళ్ళ ఫాదర్ బాగా చేసాడు
హ్మ్ నిజంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ స
బాండింగ్ బాగుంది తను అందులో ఇక్కడ లీజ్ అంటే ఇక్కడ కొంచెం హార్డ్ ఎలా అనిపించింది అంటే వాళ్ళ ఫాదర్ మనీ కోసం వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ మనీ తీసుకుంటారు కదా స్కూటీకి స్కూటీ కోసం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఇంటి పక్కనమే మణి దాచి పెట్టమనిస్తే ఆ అక్కడ వాళ్ళు జ్యువెలరీ షాప్ లో చాలా అంటే చాలా మొత్తం ఆమె హార్ట్ అటాక్ వచ్చినట్టటు చేసేస్తుంది మొత్తం ఆ ఒక సిచువేషన్ చెల్ల అసలు వడస్తాడా తెడస్తాడా రాడా అని చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండది అది ఒక్కటి బాగా ఎటళ్తాడో వల్ల ఫాదర్ ఇక పోతే ఇగ మస్త్ గోరంగ ఉంటర్ వల సిచువేషన్
చాల దది నాకు తెలుసు ర రియల్ గనే చూపించారు ఒకవేళ అంటే అందరి అలా గుడ్డి గా లైన్ గా వెళ్ వెళ్లిన వాళ్ళకి పేరెంట్స్ లేకపోతే ఎట్లా పేరెంట్స్ ఒక మాట ట అన్నందుకు కోపం పడి ఇంట్లో నుంచి వెళ్లిపోడాలు చేయడాలు బాగా ఎక్కువ అయిపోయాయి కదా చాల వత్తున్నా చల్
జనరేషన్ మొత్తం అలానే ఉంది పేరెంట్స్ ని ఒక్క మాట అంటే ఎదిరించడం లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి చెప్పి బెదిరించడం అది చేస్తాం ఇది చేస్తా ఇది చేసుకుంటా మేము ఉండం వెళ్ళి పోతాం అనగాని పేరెంట్స్ అయినా కూడా ఇక పిల్లల కోసం చేయక తప్పుతారా దీని కోసమే అని ఏదో ఇ కచ్చితంగా వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉండడం
పిల్లలేనని అదేం తీసుకోవాలి అమ పేరెంట్స్ ఇ కష్టపడుతున్నారు ఏదో చేయాలదు మరీ అంత ఫోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడికెళ్ళి పోతారు
నా నాయ
రియాలిటీ అంటే రియల్ బయట జరిగేదె చూపెడతారు బా తీసారు మూవీ
నీకు చిన్న బాబున్నాడా
అవునండి నాకు ఒక చిన్న బాబున్నాడు మీకు
నాకు పాప ఉంది ఒక ఫోర్ ఇయర్స్ ఉంటది
ఆ పడుకున్నాడా మీ బాబు
హలో పడుకున్నాడా మీ బాబు
హ
బాబు పడుకున్నాడా అంటున్నా నార్మల్గా స్లీపింగ్ టైమ్ ఏం
లేదు లే ఆ అంటే ఈ టైం కి ఆడుతా ఉంటాడు వాళ్ళమ్మ వాళ్ తాతయ్ తోటి తాతయ్య లేడు బయిటికెళ్లాడు
ఓకే
వాళ్ తాతయ్య వొస్తే అయితది నాక్ తెల్సి
మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా హలో
ఆ లవ్ కమ్ అరేంజ్ అండి
మీది
మాది అరేంజ్ కి కి ఏం ప్రిపేర్ చేసారు అంటున్నా
యాక్చుల్గ నేనేం ప్రిపేర్ చేయలేదండి మా మమ్మీయే ప్రిపేర్ చేసింది చికెన్ కర్రీ రైసు అంతే ఏం చేయలేద్
ఊమ్ ఓకె నాన్ వెెజ్ నాన్ వెజ్ తింటారా
ఆ తింటానండి మీరు తింటారా
ఆ మేమ్ రెండూ రెండు తింటాం బానే ఇందు బావున్నాది ఇంకా వెజ్ నాన్ వెజ్ రెండు కూడా
ఓకే
ఉమ్
చెప్పాలి ఏం చేస్ ఆ చెప్ పండి
ఆ ఆ షాపింగ్ ఎమన్నా చేేసారా ఈమధ్య
అ ఇవాళే నాకు కొన్ని డ్రెస్సెస్ వచ్చాయండి అజియో నుంచి ఆర్డర్ చేసా ఏస్కొని జూస్తే బాగున్నాయ్ క్లాతే కొంచెం చెమ్ అటీఇంగ వచ్చినా ఏమో అనిపిస్తుంది చూడాలా ఇాలా రేపు చూసి కదా అంతా ఓకే అనిపిస్తే ఉంచుతా లేకపోతే రిటర్న్ పెడదా అని చూస్తుంది ఆన్లైన్ లో ప్రజెంట్ ఆఫ్ నడుస్తుంది కదా
హమ్ అంటే వర్త్ వర్త్ కదా అంతా
ఆ వర్క్ కదండి యాక్చువల్ నార్మల్ డైలీ ఏటు అయినా బయటికి వెళ్ళ వేసుకుందామని తీసుకుని
హమ్ ఒకే అండి
ఓకే బ
హమ్